మేము అద్భుతంగా ఉన్నాం సార్ మీరు ఎలా ఉన్నారు సార్ ఏ రోజు ఎలా గడిసియనై సార్ వార్త సార్
ఈవినింగ్ స్నాక్స్ తీసుకుంటారా మీరు
ఈవినింగ్ స్నాక్స్ అనే ఏం లేదు కదా సార్ నేను టీ తాగుతాను సార్ ఈవినింగ్ ఆ ఓన్లీ టీ ఏ సార్ టీ తగుతాను ఈవినింగ్ అంటే బిస్కట్స్ తే ఆ బిస్కెట్ తింటాం సార్
ఓకే
బిస్కెట్స్ తింటాను సార్ ఇంకా ఈరోజు సో ఈవినింగ్ వచ్చేసి యాక్చువల్లీ మా ఇంట్లో టీ అనేది ఎక్కువ తాగుతాం సార్ మేము డైలీ మోర్ దన్ త్రీ టైమ్స్ ఎక్కువ మార్నింగ్ ఒకసారి తగుతం మళ్ళీ ఏప్పుడన్న ఎన్ బేట్ ఏప్పుడన్న తగుతం ఈవినింగ్ తప్పనీ సారీ సారీ ఇగా ఈ మన టోస్లు గాని ఇది దిన్ని ఏమంటారు సార్ సేమ్ దాన్ని ఏమంటారు బిస్
బిస్కెట్స్ అంటే ప్రతిసారి కూడానా
ప్రతి సారి సార్
మరి అది బాగానే స్టాక్ మరి బాగానే స్టాక్ ఉంచుకున్నారా
స్టాక్ అంటే ఇప్పుడు తెచ్చి స్టాక్ అంటే ఇప్పుడు తెచ్చిన ఎప్పుడన్న ఒక హండ్రెడ్ రూపీస్ తీసుకొని వస్తాం సార్ హండ్రెడ్ రూపీస్ తీసుకొని వస్తే ఎగ్జాక్ట్లీ ఒక రోజుకు ఒక టెన్ రూపీస్ వేసుకున్నా కూడా టెన్ డేస్ వస్తాయి సార్
ఓకే అయితే ఒకటే ఒకటే తింటరా ఆ రెండు మూడు తీసుకుంటార
ఒక మూడు తీసుకుంటాను సార్ బిస్కెట్స్ ఇంట్లో వాళ్ళు ఒక రెండు చేసుకుంటారు ఒక పెద్ద తోసుల ప్యాకెట్ తీసుకని వస్తాం సార్ అది కూడా ఉంటది ఎప్పుడు
ఈ సమ్మర్ లో కూడా త్రీ టైమ్స్ తాగారా అండి చ
ఆ మేము మేము ఏ ఏ ఏ సీజన్ అన్న కానీయండి సార్ సమ్మర్ లో కానివ్వండి వింటర్ లో కానివ్వండి ఆ ఐదారు మాన్స్ కానిండి ఎప్పుడైనా కూడా మనం కంపల్సరీ ఆ త్రీ టైమ్స్ డైలీ రో ఇల్ల త్రి టైమ్స్ అనీ తప్పనిసరి సార్
సమ్మర్ లో ఇయా టీ ఎక్కువ తాగద్దని చెప్తారు కదా నిపుణులు
ఇంగా అల్వాట అయిన సార్ అల్వాట అయినది అట్లా కొత్తగా ఇక మానం ఏం చెప్పలేం కాదా సార్
మరి ఏం కాలేదా అండి మీకు? అంటే ఉ వేడి అవ్వడం. ఊ అట్ల ఏం లేదా
ఎహే లేదు సార్ ఆరోగ్యం పరంగా నాకు ఎటువంటిది ఏం కాలేదు సార్ ఆరోప్ ఆరోగ్య పరంగా నేను ఫుల్లీ ఆక్టివ్ గా ఉన్నాన్ సార్ నేను. ఐతే సార్ ఎప్ ఏ అల ఏం లేద్ సార్ మీరు మీరు తాగుతర సార్ మీరు?
లేదండి నేను అసలు టీ నే దాగను. స్నా
మొత్తానికే తాగరా లేకపోతే డైలీ త్రు టూ టు త్రీ టైమ్స్ తాగరా ఇట్ల
అస్సలే ఆ తాగను మొత్తానికే తాగనండి నేను టీకు బదులు మార్ నింకు లేవగానే కొంచెం ఆ ఓన్లీ ఈ వాటర్ లో లెమన్ ఏసుకొని దాగెస్తా
స్ సోకే సోకే సర్ ఇది ఎల్నినో ప్రభావం ఏమన్ టున్నారు మరి ఏమంటర్ సర్ మీరు
దేంది
ఎల్ నినో
ఎలినో
ఎల్నినో సార్ ఎల్నినో అంటే ఏంటిదంటే మనకి ఇప్పుడు ఎండాకాలము ఎంతైతే వేడి ఉం టుదో వర్షకాలం కూడా కొంచెం అంతే ప్రభావం చూపెడ్తదని అంటున్నారు అంటే వర్షం అనేది కొంచెం తక్కువ మొ మోతాదులో పడతాయాట సార్ వర్షాలంటివి
ఎప్పుడు ఈ సంవత్సరమా?
ఈ సంవత్సరము. అందువల్ల ఏంటిదంటే వర్ష ఆహ ఎల్నినో అదేంటిదంటే ఉష్ణోగ్రతలు పెరిగినప్ పుడట్లయితదాట సార్ ఇగ మనకి తెలివలే గద సార్ సైంటి సైంటిఫిక్ లో ఇలా చెప్తే వాళ్ళు ఐల ఏ వాళ్ళు ఏ లాంగ్వేజ్ పెడితే మనం వాడ్ లాంగ్వేజ్ వినాల్సిందే కద సార్
గదే అండి ఇప్పుడు మామూలుగా అయితే తెలంగాణ చాలా డిస్టిక్ట్ లో లోటు వర్షపాతం వని ఇవాల్నే పేపర్ లో ఇచ్చాడు
అవును సార్
ఆ సాధారణంగా అన్ని ప్రాంతాల్లో కూడా అట్లనే ఉన్నట్టుంది ఎక్కడైతే చ వర్షాలు బా గున్నాయని ఎట్ల్ ఏం న్యూస్ ల కూడా రావట్
రా లేదు సార్ అసలు వర్షపాతమే లేదు సార్ మొత్తానికి అసలు
ఇప్పుడు దీని వల్ల కూడా కొంచెం ఆ హెల్తూ పైనా ఎఫెక్ట్ పడే అవ్
సార్ ఇప్పుడు సార్ ఇప్పుడు చూరండి సార్ ఎండాకాలం ఎంత ఉడకపోస్తుందో ఇప్పుడు అంత ఉడకపోస్తున్నద్ సార్ ఉడక ఉడక పోత ఉడుక్ ఉడకపోతానే చానా విపరీతంగా అంతా విపరీతంగా ఉడకపోతున్నాద్ సార్ అసలు చెప్పలేని పరిస్థితి ఉన్నది గింతగనం ఉడకపోతా ఉంటదని అసలు నేను ఎక్స్ పెక్ట్ చేయలేదు సార్ చానా ఉన్నది సార్ ఉడకపోత
అవునండి ఉడక
ఉడ్ ఉడకపోత అనేది చానా ఉన్నది యాక్చువల్లీ ఇంత ఉండకూడదు అని అనుకుం మీ ఉద్దేశంట వతారణ సూచన ప్రారం
లేదండి ఇగ అంతే ఇగ వర్షాకాలంలో వర్షం పడకపోతే ఇది ఒక మిడ్ అట్మాస్ఫియర్ అయిపోతదండి అటు వర్షాకాలంగా కాకుండా ఇటు ఎండాకాలం కాకుండా రెండు కలిసి ఉంటే ఇగ మనకి ఇప్పుడు వచ్చే చెమట కూడా బాగా ఇది ఉంటదండి అమ్మా సమ్మర్ లో లాగా సమ్మర్ లో చూడండి మనకి చెమట వస్తే అది నీళ్ళలాగా వస్తది నీళ్ళలాగా ఆవిరైపోతది మళ్ళా మన మన ఏమంటారు మన స్కిన్ అనేది డ్రై అయిపోతది స్నానం చేసినట్టు అయిపోతది కానీ ఇప్పుడు అలా ఉండదండి ఈ సీజన్లలో ఇప్పుడు చెమట కాయ వచ్చి ఆగిపోయినా మనకు ప్పు మొత్తం చిప్పు చిప్పు ఉంటది కొంచెం ఆయిలీ ఆయిలీ లాగా
అవును సార్ అవును సార్ మీరు మీరు మీరు మీరు మీరు చెప్పినది ఎగజాక్ట్ కరక్ట్ సార్
ఆ జిడ్డు జిడ్డు గా ఉంటది దీని వల్ల మ మనుషులు కొంచెం అండ్ కర్రగా కూడా కనబడతారు
కర్ర కనబడతారు ఇంకోటి ఎంటదంటే మనిషకి అది చిట్ట చిట్ట చిట చిట
మళ్ళీ పింపుల్ అవి వచ్చే వాళ్ళ ఈ సీజన్ లో బాగా పి
బాగా బాగా అంటే బాగా ఇబ్బంది అయితది సార్ యాక్చువల్లీ వర్ష యాక్చువల్లీ వర్షం అనేది స్టార్ట్ కావాలి కానీ ఏంటిదంటే ఈ సూచనల వల్ల ఇంకా స్టార్ట్ కాలేదు సార్ అసలు
ఆ ముందు నుండి అంచనా వేశారు ఈ సంవత్సరం కొంచెం లేట్గానే వస్తాయి కొంచెం తక్కువ వర్షపాతమే ఉంటది ఎట్లయినా అని చెప్పారు ముందే ఇప్పటి వరకు అయితే వాళ్ళు చెప్పింది నిజమే అయితుంది
సార్
ఇగ మీదట కూడ చూడాలి మరి
కానీ ఇలా విపరీతమైన వర్షాలు అంత బాగా ఉండదు సార్ ఎందుకంటే ఇప్పుడు ఆరోగ్య పరంగా కానీ చూడండి సార్ ఎంత ఇబ్బంది అవుతుంది సార్ ఇప్పుడు చూడండి ఎంత ఇబ్బంది ఎంత ఉడకపో ఎంత వాతావరణ సూచనలు చానా ఇబ్బంది ఉన్నాయి కదా సార్ ఇప్పుడు
ఉం నిన్న వర్షం కొంచం ఇటు సైడ్ పడ్ పడ్డది కాని మంచిగా చల్లగానే ఉండేండి నిన్న
అవునా సార్
అవును నిన్న అర్ధరాత్రి అది ఏమంటారు కూలర్ బంద్ చేసి ఫ్యాన్ యే ఏసుకుని పడుకు
హా రాత్రి రాత్రి వెదర్ అనేది కూల్ గానే ఉంటుంది సార్ రాత్రి వెదర్ అనేది కూల్ గానే ఉంటది ఎందు కంటే నైట్ లో మాత్రం కొంచెం మనకు అది అవుతున్నాది సార్ ఆహా ఓకే డేల మా వేడి ఉంటుంది నైట్ లో కొంచెం ఆఫ్టర్ ట్వెల్వ్ తర్వాత వాతావరణం అనే చల్లబడుతుంది సార్ కానీ ఏంటిదంటే ఉడకపోత బాగుంటున్నారు సార్ ఉడకపోత విపరీతమైన ఉడకపోత ఇంకోటి ఏంటిది అంటే నైట్ ఇంట్లో మనకి ఏమవుతుంది అంటే వాతావరణం చల్లగా ఉండుతోని అదేమో ఏసీ వస్తది కదా సార్ అంతా ఇంత గాడ్పోచ్చినట్టు అవుతున్నది వాతావరణ దాంతో మొత్తానికి నైట్లా. ఆహ్. మీరు కాని ఇంత.
ఇప్పుడు కూలర్లు పెట్టుకున్న ఇబ్బందే అండి కూలర్లు పెట్టుకు. కున్నాది మొత్తం నేను చెప్పాను కదా తేమ తేమో. మొత్తం అది ఆహ్ మళ్ళా. కూలరు మా సాధారణ మా. సమ్మర్ లో గాలి ఫ్లో చేసినట్టు ఇప్పుడు ఫ్లో కాదు. గాలి గాలి తక్కువ వస్తది ఎందుకంటే వాత. వాతావరణ లోనేది గాలి తక్కువ ఉంటది కాబట్టి తేమ శాతం పెరుగుతది కాబట్టి.
సార్.
అది ఏంటంటే గాలి కూడా తక్కువ రావడం వల్ల ఇట్లా మనకు జిడ్డు జిడ్డుగా. అట్లా తయారైతది.
ఆహా ఓకే సార్ ఆహ్ మీరు. ఇప్పుడు అదే అనుకుంటున్నారు సార్ అందుకనే వాతావరణ సూచనలు ఉన్నదని మీరు అనుకుంటున్నారు సార్. అయితే సార్. ఈ శాస్త్రవేత్తలు ఏమంటున్నారు అంటే ఎల్ నినో అని ఉంటాయి కదా సార్ అంటే అదోక పేరు పెట్టారు. నాకు దాని గురించి అంత అవగాహన లేదు. ఇ ఎల్ నినో పడ ఎల్ నినో వాతావరణం ఏర్పడం వల్ల. భూమి అనేది ఎండకపోతది అంట సార్ భూమి అనేది ఎండకపోయి. పంటలు పంటలు అంతా బాగా పండయట అనుకున్నంత మోతాదులో పడయట. భూమి పెచ్చులు అవుతయట అని శాస్త్రవేత్తలు అంటున్నారు సార్ ప్రతి కాలం. ప్రతిసారి వచ్చేదానికంటే ఇప్పుడు ఉష్ణోగ్రతలు కాస్త మోతాదు కంటే కూడా ఎక్కువనే ఉంటాయని అంటు అంటే ఎండాకాలం సుమారు ఎండాకాలం కొంచెం వచ్చేటట్టు. కానీ చూడాలి సార్ ఇప్పటికైతే అసలు ఇప్పటికైతే. అయితే వర్ష రావాలి సార్ అసలు వర్షాలు అనేది రావాలి కానీ ఇప్పటికైతే లేదు సార్. ప్రకృతి అనేదిప్పటీ వరకైతే.
అవునండి చూ ఆహ్ ఈ కొంచెం జూన్. ఫస్ట్ వీక్ లో కొంచెం చేంజ్ అయింది అనుకున్నా నేను వెదర్ ప్చ్. కొంచెం ఈవినింగ్ కాగానే కూల్ కూల్ ఆవ్వుడు. ఆహ్ లేదు అంటే అప్పుడు వాతావరణం కూడా. ఇట్లనే ఉండే కదా అండి ఈవినింగ్ కాగానే కొంచెం కూలవుడు గాలోచ్చుడు. మెరుసుడు అవన్నీ చేసింది కానీ వర్షం మాత్రం రాలేదు.
అవును సార్ అవును సార్.
టి ఇప్పుడు ఇంతకు ముందు ఏమన్నారు టువెల్ వరకు వర్షాలు ఉన్నాయి అని. మళ్ళ టువెలు పోయింది ఎయిటిన్ నుంచి వర్షాలు ఉన్నాయి ఉత్తర తెలంగాణలో అన్నారు. ద దక్షిణ తెలంగాణలో ఉత్తర తెలంగాణలో మోస్తారు వరకు ఉండొచ్చు అని చెప్పారు. అది మనకైతే దాని పెద్దగా ఏం లేదండి.
మొన్న మొన్న మొన్న యాక్చువల్లీ మొన్న వర్షం వచ్చిందా సార్ మొన్న. మొన్న నైట్ లో చానా వాతావరణం మొన్ మొన్న ఆల్రెడీ నైట్ లో చానా వర్షం వచ్చిందా సార్ మొన్న.
అది ఓన్లీ ఓన్లీ అట్లా కాదండి ఎటు వస్. అంతే అట్టే వస్తుందండి. ఒక ఒక ఫైవ్ కిలోమీటర్ రేడియస్ లో. ఆహ్ అట్టే పడుతుంది దాంతో. తర్వాత అవతల ఉండట్లేదు అట్ట స్టేట్ ఉండట్లేదు అట్లా అవ్వడం వల్ల చుట్టూ కూడా చల్లబడతలేదు అది అచ్చినప్పుడు కొంచెం చల్లగా ఉంటుంది దాని తర్వాత యదావిధిగా ఉంటుంది
అ కానీ విపరీతంగా ఉడకపోతున్నాది సార్ బనీన్ లేని బనీన్ నేసుకొని పండాల్సిన అసం ఉన్నాది సార్ అసలు బనిన్ లేనిది ఉడకపోతే బాగున్నది సార్ ఇప్పుడు ఏ లేదు సార్ వాతావరణం మారడం చేంజ్ వల్ల ఇలా ని సార్త ఏం బాగాలేదు సార్ ఆర
ఓ ఓకే సార్ మీ ఆరోగ్యం బాగా ఉంచు కోండి మీది మీ ఇంట్లో వాళ్ళది మీ మా నైబర్స్ది కొంచెం ప్రికాషన్స్ చెప్పండి ఈ వర్షాకాలంలో ఓకే సార్ మరి ఓకే
పోన్నీ చేయ్